కరమ్పు
నమ జె గుడ్ ఈవినింగ్
సార్ క్లైమేట్ ఎలా ఉంది
క్లైమేటు చాలా చల్లగా ఉంది ఇరోజ మ మధ్యాహ్నము రెండు గంటల వరకు కొంచెం హాట్ హాట్ ఉండే థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వస్త చో వ్రతం అండి త గిప్ అయిపోయింది యుగ్దము చల్లటి వాతావరణం తయారయింది ఇప్పుడు చల్లగానే ఉంది
అవును సార్ గాలి దుమారం కూడా లేచే ఎలా ఉంది ఇస్తే ఈ మామిడిగానే ఇప్పుడే వేసే వరి పంట్ గాని చాలా అంటే చాలా నష్టపోతారు సార్ రైతులు మామిడి పూత కాయ పిందే పిందె దశ పింద దశలో ఉంది ఆ పింద దశలో ఉంది సార్ ఈ గాలి దుమ్మారం వస్తే ఏమైతుంది ఆ బాగాంటే బాగాంటే నష్టం పోతంది సార్ మా సైడ్ అక్కడక్కడ తోటలు ఉన్నాయి వాళ్ళు మొన్నటి గాలి దుమారానికి చాలా అంటే చాలా నష్టపోయారు సార్ మొన్న ఉగాదికి ఒక రోజు ముందు వచ్చింది కదా అప్పుడు సార్
అవునండి మళ్ళీ గాలి వస్తే ఇంకో రెండోసారి నష్టం
ఇం ఇంకా ఆ ఇక వాళ్ళకు మిగిలేది ఏమి లేదు కదా సార్ ఇగ ఈ వర్ విషయం కూడా మొక్కజొన్న సార్ మక్క మొక్కజొన్న కూడా మా సైడ్ ఉండే అది కూడా మొత్తం నేల కొొరిగింది ఇప్పుడిప్పుడే అది కుదురుకుంటుంది మళ్ళీ స్టాార్బయే అవకాశాలు వాయి సరే ఇంకా రెండ్ రోజ్ చిలు ఉందంట ఏమవుతుందో అవును సార్ కాటన్ కూడా ఉంది ఇం అవును సార్ రైతులది ఇంకా కాటన్ కూడా ఉంది చన్ లో లేదు సార్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది చర్మ వైపు కాటన్ అలాగే
ఎందుకు మరి పూర్తి చేయలేకపోతున్నారు కూలీ వోళ్ళు దొరకలేరాా చేయడానికి
అవును సే సార్ కూలీల్లో ప్రాబ్లమే ఉంది అదే అడాప్ట్ అ కూలీలు దొరకకనే ఇంకా అలానే ఉంది ఎవళది వాళ్ళు ఎరుకుంటు ఎక్కడ అవుతుంది సార్ ఓ
కాదు ఎక్కువ జనాలు వస్తేనే అవుతది ఎవరి దళ తీసుకుంటే నేలల తరబడి తీయాలి
అవును సార్ ఇంకా నెలా ఇంకా పదిహేను రోజుల టైం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ టైం లో ఇలాంటి ఎక్కుకనుక వస్తే చాలా అంటే రైతులు చాలా అంటే చాలా నష్టపోతారు సార్ గాలి తుమారం లేదు
రోడ్డు ప్రయాణం మీద పోతుంటే పక్కపక్క చేన్ డ్లలో ఇంకా పత్తి అలానే ఉన్నది ఎందుకో తీయలేడని తీరా చూస్తే ఏం ప్రాబ్లం ఉంది అని అడ ఎవరిని అడగాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నా అంటే కూలొల్లు దొర కకనే కదా
కూలొల్ల ప్రాబ్లమే సార్ ఇంతకు ముందు మనకు చాలా వచ్చే వాళ్లు అయితే ఆ మధ్యలో ఒక వన్ వన్ మంత్ లో మన కాయ దశలోనే ఉండి చల్లదనం ఎక్కువగా ఉండి కాయ అన్నది పలగలేదు సార్ అప్పుడు అయితే ఇప్పుడు చేసి కాయ మనకు పూలి వాళ్ళందరు వెళ్ళి పోయాక ఈ ఉష్ణోగ్రతలు ఎక్కవవడ వడం ద్వారా కాయ మొత్తం పలిగింది అలా అయ్యి చాలా మటుకు పత్తి చేండ్లలో అలాగే ఉండిపోయింది కూలొల్ లేలు ప్లస్ ఎక్కువ డబ్బులు ఇ ద్దామన్నా ఎవళది వాళ్ళకే ఉండడం ద్వారా ఎక్కువ డబ్బులు ఇద్దామన్నా ఎవరు రాక కపోవడం మరియు ఇలా అలాగే వండిపోయింది మొన్నటి మొన్న మా సైడు వర్షం ఫుల్ కొట్టింది, సార్ మొన్న కాస్తంత. చాలా మటుకు రైతులు కూడా ఈ మొన్నటి వర్షంతో చాలా అంటే చాలా దెబ్బతిన్నారు.
ఉమ్ అంటే చెట్టుకు ఇంకా బాగా పిందెలు పుడుతున్నాయన్నమాట ఈ ఎండక్
అవును సార్ అవును సార్ అవును సార్ మా సైడ్ మొన్న టి వాతావరణం ఒక్కసారిగ చేంజ్ చేయడం ద్వారా మామిడి వాళ్ళు కానివ్వండి ఈ వరి మా మొ మొక్కజొన్న ఏసిన వాళ్ళు కానివ్వండి చాలా అంటే చాలా నష్టపోయారు సార్ మొక్కజొన్న అయితే మన జల్లి దశలో నుండి విరిగిపోద్ది జల్లి దశలు అనింటే గాలి గాలికి వచ్చేసరికి తక్కు మంట విరిగిపోతుంది సార్ అలా చ ఆ ఈ మామిడి పిందె దశకు వచ్చేసరికి చాలా అంటే చాలా రాలిపోయింది కింద
ఉ నష్టం రైతుకు మామిడి రైతుకు కూడా నష్టమే
ఆ వాళ్ళు ఏంది అంటే గుత్తలకిచ్చుకుంటారు సార్ మన పూత దశలో ఉంటేనే వాళ్ళ వచ్చి డీలర్ వచ్చి ఇది మా ఈ అంటే ఈ తోట కింతిస్తామని ఆ వాళ్ళు లీజుకు తీసేస్ టారు ఒక సంవత్సరం మట్టుకు అలాంటిది ఆ వ్యాపారస్తు ఆ కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అచ్చి చూసే పరిస్థితుల లేలు
ఎందుకంటే నష్టం ఉంది కదా చెట్టుల్లో ఏమి రాదు
ఇప్పుడు రైతు కూడా మార్కెటింగ్ చేయలేకపోతడు ఇలాంటి దెబ్బ తినడం ద్వారా రైతు ఈ సారి మార్కెటింగ్ ఏదైతే బా గాస్తది ది అనుకుంటడు ఆ టై లో ఇదయిపోతాంటది చాలా అంటే చాలా ఇప్పుడు ఉన్న పరిస్థితులో ఇలాంటి క్లైమేట్ చేంజ్ అవడం అంటే రైతులకు చాలా అంటే చాలా నష్టం సార్
ఓకే మీ వైపు ఏ ఏ పంటలు ఏస్తారు
మా వైపు ఎక్కువ శాతంగా కాటన్ సార్ కాటన్, వరి, మొక్కజొన్న. ఇవి మూడు నడుస్తాయి అంటే వేసంగి పెద్దగా నడవకపోవచ్చు కానీ ఆ రబీలో వచ్చేసి కాటన్ అ మొక్కజొన్న ప్లస్సు ఇంకా వారి సార్
ఆ మా బంధువులు కూడా అంతే కాటన్ వరి ఆ జొన్న తక్కువ మిరప తర్వాత నార పంట వేస్తారు
ఆ జన్ జన్ము జన్ము జన్ము సార్ తెలుసు సార్ మాస సైడ్ ఒకప్పుడు మా తాతల కాలంలో జన్మ పండించె వారటా చూసాం మా అ వాళ్ళు కూడా మా బంధువుల సైడ్ వాళ్ళు కూ డ మొన్నటి దాక వేశారు, అంటే వారికి సంబంధించిన ఏవైతే తాళ్ళు ఉపయోగంలో ఉంటాయో జన్ము తాళ జన్ము ద్వారా వాళ్ళంతట వాళ్లే ఏసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ పెద్ద మనుషులు లేరు కాబట్టి ఇక ఎవరు దాని వైపు మా సైడ్ ఇంట్రెస్ట్ చూంచట్ల. కానీ కొన్ని జాగలల జన్ము మాత్రం ఆ ఎంత మన కాటన్ వేసినా కానీ కొంతమేర కన్నా సరే సార్ జన్మేస్తరు
ఉ మన వైపు ఇంకా ఆంధ్రోలు పరిచయం చేసిన జ్యూటు పంట కూడా పండిస్తార్ జూట్ అది కూడా నారకిస్తది అది పండిస్తారు పెద్ద మిరపకాయలు తెలుసా మామిడ అంతా ఉంటాయి లొట మీరుపకాయలు అది కూడా పండిస్తారు క్యాప్షూ జమంటరు
సార్ అవును సార్ కానీ మా సైడ్ ఎక్కువ కూరగాయాల అంటే మా సర్ మా సైడ్ ఎక్కువ వాటర్ లేదుస్తారు వాటర్ అనేది మా సైడ్ కెనాల్స్ కానివ్వండి ప్రాజెక్ట్ కానివ్వండి లేదు మేము పూర్తిగా వర్షాధారం మీనే ఆధారపడాలా
ఉమ్ ఇది పారు చదర పంటని కాటన్ ఆయన్ను మిర్పకాయి లో అయితే ఆ సీజన్ లోనే ఇవి పండిస్తారు అంటే మా బంధుల ఏరియాలో జరిగేది నేను చూసి మీకు చెప్తున్నాను
అవును సార్ మా సైడ్ మొత్తానికి వర్షాధారంగానే సార్ ఏమున్నా ఈ వేసవి కాలం వచ్చేసరికి ఎటు చూసినా మొత్తం బీడి భూములానే ఏ పొలం చూసినా ఎక్కడ చేను చూసినా మొత్తం బీడి భూములానే ఉండిపోతాయి సార్
ఆ అంటే మీ వైపు ఆరు తటి పంటలు ఏవి పండిస్తారు
అడి పంటంట అన్నదే దొరకదు వర్ష పూర్తి కొత్తిగా వర్షాధార పంటే మా సైడు
ఉమ్
ఆ ఆర ఆరత్ అడి పన్నెంట అప్పుడు మనకు నీర నీరు అవసరం ఉండాలి కదా సార్ అప్పుడు అలాంటి టిమ్ లో పక్కజొన్న కాగాని వరి కాగాని జొన్నలు గాని రాగులు కాగాని సజ్జ ఇవి ఇవిగా ఉంటాయి కానీ మా సైడ్ వర్ష ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు ప్లస్ వాగు లేదు స లేవు ఏది లేవు సార్ మా ఊరికి చుట్టుపక్కల కూడా వయస వ్యక్ కాలం వస్తే తాగునీరు కూడా మాకు కష్టమే సార్
ఓ కష్టం ఎట్లయితే పశువులకు దొరకదు మనకు సరిగా దొరకదు తాగడానికి
ఒకవేళ మాకు ఈ లోకల్ వాటర్ సోర్స్కి వెళ్ళాలంటే ఒక్క కిలోమీటర్ దూరం వెళ్ళి మేము వాటర్ తెచ్చుకోవాలి అంతలా ఉం
బాగా కష్టం ఉన్నది అట్లయితే మీకు నీరు త్రాగడం అంటే తెచ్చుకొని తాగాలి దూరం పోయి
ఇప్పుడిప్పుడు మాకు నీరు అన్నది దొరుకుతుంది కాని మా నా చిన్న వయసులో కూడా మేము అందరం కలిసి స్నేహితులందరం కలిసి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి అది కుండ ఉంటుది కదా సార్ మట్టి కుండ చిన్న చిన్నవి పటు కోనల్ ఆ ఆ అక్కడికిళ్ళి తాగునీరు తెచ్చేవాళ్ళం ఎంతైనా ఆ రోజులు వేరే సార్ ఆ హు హు ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉండే మనకు అర్ధం కావట్లేదు కాగాని ఆ రోజుల్లోని వాతావరణం కానివ్వండి ఆ రోజుల్లోని ఆ ఇది కానివ్వండి చాలా అంటే చాలా బాగుండేది సార్ అవన్నీ ఇంకా మీ చిన్నప్పుడు ఇంకెలా ఉండేదు
ఉమ్
మీ మీరే
అంటే మీరు లీడర్ కి చెప్పుకొని మీ సర్పంచ్ ఉ టారు ఊరు సారి ప చెప్ప కని ఏదైనా చెరువుకుంటాన తవ్వించుకుంటే కొ చాం మీ గ్రామంలో నీళ్లు అందుబాటులో ఉంటాయి బావులకు బోరవెళకి అట్లా చేసి ట్లాడుకొని చూసా మా ఊర్లో రెండు మూడు చెరువులున్నాయి. మా ఊర్లో రెండు మూడు చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని ఇప్పుడు పూడిగా పూ బాగా పేరుగుపోయి. ఆ అంతలోతు తగ్గిపోయింది. గతంలో ఉన్న వైభవం లేద్ దు అన్నిీ ఎండిపోయినవి. ఇక ఒక ఒక ఈ ఈ నెల వరక్ ఉంటాయేమో నీళ్ళు ఇక తర్వాత ఇంకిపోతాయి. నాకు ఈత రాదు కాబట్టి చూసేవాడిని ఈత కొడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసిన.
సార్ నిజమే మా సైడు మాకు దగ్గరలో ఒక్కుంటుంటుంది మే మే మా ల్లి ఈత కొట్టేవాలాం మే ఇ కొట్టేవాలాం
ఉహ్
చిన్న చి అందరిని చూసి నేర్చుకొని అందులో అందరం కలిసి ఆడలాడుకుంటా. మం
అంటే మీరు గజాయిత గాలేనా మీరు.
టి అవును సార్ లేద్ సార్
మీరు గజా ఈతగాలేనా మామూలు ఈతగాల్ల ఆ
గజ అనంటేది ఇగా వాగులు, వంకలు, నదులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని గజ ఈతగాల అంటారు. సార్ మా సైడ్ ఏం లేవు మేం చిన్నగా. మా కుంట ఆ ఈ చెరువులు చిన్న చెరువు, కుంట వీటిలో కొట్టుకునేటోళ్ళమే సార్ మాక్
ఓకే చాలా విషయాలు చెప్పారు మాకు. అలానే మీరు ఆ మంచ్ వాతావరణం గురించి, పంటల గురించి అవగాహన కలిగించారు. ఇంకేమైనా మాకు చెప్తారా.
ఓకే సార్ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు